ఏం బరు సద
ఇదా ఇది టెక్ లైఫ్ బర్స్ ఏదో వస్తుంది కొమ్మరి టెక్ లైఫ్ బర్స్ ఏదో వస్తుంది
కొమళ
ఎ
రల్ మ ఆ అదే తాజీ సజు పెట్టుకో పెట్టుకున్నాం కనిపిస్తా
ఈతడు వస్తాలతవ అ నిసారన్న చెప్తలే అదేతే మ రేప్ బుక్ చేపిస్తా
బా ఐదు రోజులు వచ్చాయి తొంభైంది
ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నేను కొంతసేపే పెట్టాది చార్జింగ్
ఎకట్టది ఫోర్ర్ ఫటీ పర్సెంట్ అయింది బైట్నవా
ఆ
నువ్ ఏమన్నవో తెలియదా అవునంగా నీ ఒక్కదాంతో ఏముంటది లే కింద అందరం కలిసి పడుకుందం అవు
హ
చిల్తో
నా దగ్గర కూడా ఒకటి ఉంది మొన్న నువ్వు తెచ్చినది అని నేను తిను విక్స్ తిను నేను అసలు అక్కడ టామ్రీన్ చాక్లెట్లు ఉండే అవి తేవచ్చు కదా నాకు ఇష్టం అవి టామ్రీన్ చాక్లెట్
చింత పండు చాక్లెట్ ఆ చింతపండు కాద అది తెలుసు తెలు తె ససాలే ఇపుడు తింతావా పోయి తెస్తా తేవాలా పెరుగు ఉమ్ పెరుగు తెస్తా అట్లే చింతపండు చాక్లెట్ తెస్తా ఓకేనా
ఇప్పుడే మొద్దు నాకు
పెరుకుపోత ఎట్లాగు అందుకె ఇందో టాబ్లెట్ ఏసారా
ఇప్పుడుదులే వెళ్ళి పసుకుంట
కావలా వాకింగ్ చై అని ఎమ్ కాదు రొండే లైన్ లోపల రొండు లోకున్నది వాకింగ్ చేస్తావేమో చై వస్స పెరుగు తీసుకొని వస్స
ఆ పోన్ మాట్లాడదాంలే కట్ చెమాకు నువ్వు అయి పోని,
చెప్తున ఏదో నీకు మాట్లాడడం ఇష్టం ఉండదు కదా బయట పోయినప్పుడు అది
అవును గద అంటే మాములు దినన్నేమంటారు అక్కడ మామూలుగా జనాలు ఉంటే నాకు యెధల ఉంటది అంటే నేను ఇప్పు ఎట్లా అనుకుంట వాళ్ళ ఎట్లా అంటారుదా నా ఫీలింగ్ అంతేకు ఆ విషయం నీకు అర్థంవట్దు నీలింగ్ ఎట్లా ఉంటదంటే
దూరంబె తనవ్ గాని మాములుగా నీ ఫీలింగ్ ఎట్లుంది దూరం పెడతానని ఇష్టం లేదని ఇష్టం లేదనే కట్ చేస్తానవ్ నువ్వు అట్లే అనుకుంటన్నావు కొంచెం నిజం చెప్పాలంటే అదేం లేదు నాకి నాకు ఎవరన్న నేనేం అను ఎవరన్నా ఫోన్ చేస్తే అబ్బా ఎందుకూలే ఇంత ఓవర్ చేస్తన్నారు ఇలు అట్లా అనిపిస్తది ఇంగ మాత్రమే లవర్ అన్నడు డేట్లనుకుంటన్న చింతపండు చాక్లెట్ ఉన్నాయా ఆహ ఇంకన్నేవున్నావ్ అదే ట్యామారన్డ్ ఉంటాయి చూడండి ఆ ఇమలి ఆ అది బా మిసైతుండు ఫైనల్ ఇయర నువ్వు సైటే క్యా లిస్ట్నోక సైఫె మీరే సైడి ఆ థర్డ్ సివిల్ సివిల్ నువు అట్లే దు పోతావా డైరెక్ట్ ఆ అవి తెదు టెన్ రూపీస్ లేదా ఫైవ్ రూపీస్ ది తార్డి హలో
హు
సర్ఫ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నా
పెరుగు ప్యాకెట అండి
అదే వంకాల్ది ఓ కట్ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి అని
అర్థం కల
మీకే అర్ధం కాల ఇంకా వాళ్లకేం అర్థమైతది పాపం
కట్ ప్యాకెట్ అంటే నాకు అర్థం నువ్వు కరడను కర్డ్ అనాలి
కెరీడు ప్యాకెట్ అట్లా అనరు ఎవరు కడ్ ప్యాకేట్ కట్ ప్యాకెట్
ప్యాక్
అ
హసండ్ కడ్ హసండ్ కడ్ హస్ అండ్ కార్డ్ అది పెరుగు పాకెట్
అద హార్సన్ నువ ఉద బయటికి ర ఇస బైటికిర
ఆ అయ్యో అలేవరో ఫ్యామీలీ వస్తున్నారే
బయటికి రమ్మ స్వామి అటు లోపల ఉండద్దు అక్కడ ఉంటే బాగోదు
మాంకుల్ ఎందుకు రిటర్న్ చూస్తారు అన్నిటికీ
ఎక్కడ పోదామని సరే నేను తింతా మాట్లాడు
ఎందుకు
ఎందుక
కొంతసేపు తింటా ఇంకా
ఇంకొంచెం సేఫ్ తినాల్సిన అవసరం ఉండదు టైం కు ఇంతేనే కదా తిను స్వామి ఏడ సస్తారు
రైస్ ఇప్పుడే వద్దులే మా అంకుల్ పోయాక ఇస్తా
సరేలే ఆపాటికి రైస్ అయితది మాది నేను ఇచ్చేవానీ ఏమంటావ్ అది మావల్లది అది రైస్ కాలే అందుకు నేను ఉన్నా లేకపోతే తినేవాన్ని నేను ప్లే తీసుకో
బాగుంది నాకు
ఉ సత్యం నీ మాయే నీ మా
నాకు బడ్స్ పెట్టుకోకుండా ఫోన్ మాట్లాడాలి అంటే ఏదోలా ఉంది ఫస్ట్ టైం మాట్లాడుతున్నంత
ఒక ఎంత ఒక హాఫ్న్ అవర్ అంతే వాడు రికార్డ్ రాసేంత వరకు ఆ తర్వాత వాడే ఇస్తాడు ఇయ్యకుంటే నేను తెస్తా
మీకు తెచ్చుకోలేదా పెరుగు ప్యాకెట్
తెచ్చిన సూరిగాడు తెచ్చినాడు ఆల్రెడీ
నాది వైట్ కలర్ బాటిల్ నీ దగ్గరే ఉందా
ఆ ఉంది మర్చిపోయినా అప్పుడు నువ్ ఊరు పోయేటప్పుడు అది నాకు ఇచ్చి నువ్ లెమన్ లెమన్ వాటర్ ఎదో
టైం చూస్తా ఉండా ఇగ ఇంతేనా ఈ సౌండ్ చ్చేదే
నువ్వు చేసినవా నేను చేసినా
ఆ
నువ్వు చేసినావ నేన్ చేసినానా
అర్థం గాల
నువ్వే చేసినవు నేను కాదు గుర్తుపెటుకో
నేనే చేసా ఆ
ఆ ఆ చెప్తున్నా మామలుగా నేను మళ్ళీ నేను సార్ తొందరలో కట్ చేస్తా పది తర్వాత అయినా అయిపోతయ నీది టాస్కులుఇంగ
ఆ కాదు సురేంద్ర ఎక్కడ పోయినాయే
అంటే వాడు తీస్ అంటే అయ్యేమో ఏమో పోయినాయంట ఎల్లా తెలియాడు ఇంటి తీసుకొని పోయినాడు అట్లే మర్చి నీకు తెలుసు
ఊరికే చెప్పా
ఆ కొడుకే మీ లవడు అసలు వానికా వానీ పోయింది ఓరు పోగట్టిది తేజగాడు తేజ గానికి ఇచ్చుంటే పోయినయ్ పో అంటే ఇంటికాడ పెట్టినాడు మర్చిపో అట్లా వాండి వినయ్ వాండి భలే ఉంటాయి సేమ్ ఉంటాయి ఏమన్నా ఉంటాయా అబ్బా ఎంత గాల్లో పోయినా అంటే బండి మీద పోయినాం అనుకో మామ మాముూలు ఫోర్స్ కి కొన్ని కొన్ని కాదు నీ ఇంకా బాగుంటాయి వానికంటే వాడివి బాగుంటాయి జస్ట్ నీ ఇంకా బాగుంటాయి ఓకేనా భలే వినిపిస్తాయి చాలా బాగా వినిపిస్తాయి అసలు ఏమన్నా వినిపిస్తాయి అమ్మ
నా కోసం కూడా నువ్ ఎప్పుడు రైస్ చేయమని చేయలా మీ ఫ్రెండ్స్ సంందాని చేసేసావ వేగిన కడిగి నవ్ వేరే
మనకు ఏదైనా సహయం చేసినప్పుడు దాన్ని కృతజ్ఞత చూపయాలి ఖచ్చితంగాని నా ఫీలింగ్ అంతే దర్శ పెట్టిన అంతే లేకపోతే డైలీ వా మధ్యాహ్నం పట్లో వా అద కదా క్యారీజ మాకి లేకపోతేస్తారు చెప్ప అబ మూనిగా క్యారీ హ్మ్ మోనికా వాడ అంటే మా తలారుండి మొదలే తింటాం కానీ అందరికి ఇస్తాడు బాబం ఫుడ్ దగ్గర నాకంత ఇంట్రెస్ట్ అంటే ఫుడ్ దగ్గర నేను మరీ అట్లేమ అనుకున్నాను గిన్నెలు కడగాల పెట్టాలా ఇన్నేమ అనుకునే అంటే ఇదంటే ఏదో ఒక టైం కాబట్టి అంతే మామళైతే డైలీ అయితే కస్తాం అనుకుంటారు అంటే ఎవరానా బయటికి రావచ్చు కదా మీ ఓనర్ వెళ్ళిపోయియాడు
ఇంకోసేపుకి వస్తా లే రావల్ల
ని ఇష్టం
నాకి సీజకోలెట్స్ చెచ్చిస్తావ మళ్ళీ కీ
అబ్బా తెస్తా అగు ఇప్పుడే సరే అప్పుడు పోయినా అ
ఇప్పుడు వద్దులే అదిది ఇవే ఇవే ఇవే ఇవే
ఏవి
యాడ అంటే ఉండది మెడికల్ షాప్ లో మిసీస్కుే అప్పుడు ఆనుంట
అ అంత దూరం చెప్పింటే నే ఆడ తెచ్చంద అవును అబ్బా చంతకాయే కదా చింతపండు అని చెపు
రెండే ఒకటే
ఈ ముఖం ఒకటి చింతపడి తమిరింది రెండు వేరు చింతకాయ చింతకాయ అంటే ట్యామ్రెండ్ చింతపండు అంటే అది ఇంగ్లీష్ మంటారు నాకే తెలిదు అవునుదా దాని నుంచి చేది
సరే టైం అయింది ఉండు చేస్తా